మామి
ఉ నమస్కారం
ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఒట్టిగానే కూర్చున్నా మీరేం చూస్తున్నారు
ఏం లే నేను కూడా టీవీ చూస్తున్న తిని కూర్చొని
అవునా తిన్ అ తిన్నా అండి
అవునా ఏం కూర వండిండ్రు
ఈ రోజు పప్పు
అవునా
ఉ ఫ్రైడే కాబట్టి పప్పు వొండా
ఉహు ఎందు కి ఇయ్యాల నాన్ వెజ్ తిన్నారా
నాన్ వెజ్ అని కాదు గాని ఫ్రైడే రోజు ఇక కంపల్సరీ సాంబార్ ఇగ
ఆహా
నాన్ వెజ్ డైలీ తింటాం అట్లా ఏమి ఉండదు మాకు కాకపోతే ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ సాంబార్ చేస్తారు
ఇలా తన్ డే మండే చేసుకుంటురు ఆ రోజు తినరు కదా ఎక్కువ ఆ రోజే వేసుకుంట్రారు మా దగ్గర
అవునా
ఉ బాగుంటుంది మది బెండకాయ చా
ఉహు
బాగున్నారా మీ వాళ్ళంతా
ఆ బాగున్నారండి
ఉ పెళ్లి అయిందా మీకు
కాలేదు హు
కాలేదా
ఉ
చేస్తుంటారు
ఏంటీ
ఏం చేస్తారు మీరు
నేను ప్రజెంట్ అయితే ఖాళీగానే అండి
ఆహా చదువుకోవడం అయిపోయిందా
అయిపోయి అంటే డిగ్రీ అయిపోయింది ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటున్న
అవునా ఎమన్నా యూస్కోప్ పోయిండా మరి
ఇక ఈ ఇయరు మ్యారేజ్ చేస్తాం అంటున్నారు ఇక అందుకోసమే ఏం చూసుకోలేదు ఇగ
అవునా ఎప్పుడు సంబంధం వత్తే అప్పుడు ఎసుకుంటారు ఇంకా హా
ఉమ్ ఆ అంతేస్ సంబంధం అంటే అది మొత్తం కంప్లీట్ అయింది కానీ అది ఏమంటారు ఎంగేజ్మెంట్ అది అవ్వాలి ఇంకా
అవునా అంటే ఫిక్స్ అయియందా
అవును
ఏం చేస్తాడు మరి అబ్బాయి
ఈవెంట్స్
అవున ఇంకేంది మీ పెళ్ళికి మీరే వేసుకోవచ్చు మంచిగా
ఏంటిది
మీ పెళ్ళికి మీరే ఈవెంట్ చేసుకోవచ్చు మంచిగా అంటున్నా హా
ఆహా అద అంటున్నారా
మీ స్టైల్ లో మీరు వేసుకోవచ్చు మంచిగా
అవును
ఏం చదువుకున్నాడంట మరి అబ్బాయి
తనుం ఇంటర్ కంప్లీట్ అయిందండి
అవునా చుట్టాలేనా లేకపోతే వేరే వాళ్ళ
చుట్టాలే
చుట్టాలేనా
ఆ ఇంకా మీకు మ్యారేజ్ అయిందా
ఆహా నాకు లేదండి నాకు కూడా నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్
అవునా
అ
ఏ గ్రూపు
ఆ
అంటే
ఏ
అవునా
ఆ
నాది అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది నాది
అవునా ఆ మరి వన్ ఇయర్ లో ఏమనా ఏసుకుంటే అయిపో కదా మంచిగా
యాక్చువల్లీ ఎంబిఏనే చేద్దాం అనుకున్నాం చేస్ అంటే చేద్దాం అనుకున్నా కానీ ఇగ నాకు ఇక్కడ దగ్గరలో ఏం కాలేజెస్ లేవ్వండి అంటే వేరే ఊరికి ఎళ్ళి చదువుకోవాలి ఇగ వెళ్ళడం రావడం కొంచెం ఇబ్బంది అయితది ఇం చిన్నప్పుడు నుంచి హాస్టల్లో కూడా లేను అలవాటు లేదు
అవునా
ఆ అందుకోసమే ఇగ
అయనే మళ్ళా రోజు పోయి వచ్చినా రోజులు మంచిగా లేవు
అవును
ఉమ్మ్ నేను హాస్టల్లోనే ఉంటా నా ఇంటర్ కాడనుండి హాస్టలే నేను
మ్మ్ఉమ్మ్
ఆ
ఇంగ మా ఇంట్లో అంటే ఇగ చిన్నప్పుడు నుంచి ఎటో బయటికి అయితే ఎక్కడ కూడా హాస్టల్లో ఉండి చదువుకోలేదు
అవునా
ఉమ్మ్
మీ మమ్మీ ఇట్ల ఏం చేస్తారు మరి
మా మమ్మీ హౌస్ వైఫే అండి
మీ డాడీ
మా డాడీ కార్పెంటర్
అవునా ఏమన్నా పత్తి వరి గిట్లుందా
ఆహా మాకు లేవండి ఏం అవి
ఏ లేవా
ఆహా లేవు
అదే బియ్యం గిన్క కొనుక్కుంటరా బయట్నే
అవును షాప్స్ ఉంటాయి కదా షాప్స్ నుంచే
అదే ఉమ్మ్ కానీ ఎంతైనా మన పొలంలో పండినట్టు ఉండయి కదా షాప్‌లా ఉమ్
మాకు అలాంటివి ఏమి లేవండి
ఉమ్మ్ మాక్కూడా కొంచమే ఉంది ఏమి ఎక్కువ లేదు మా ఇంట్లో పండవ్
ఆహా
నువ్వు ఒక్కదానివేనా తమ్ముడు అన్నయ్య ఉన్నాడా
చెల్లె సెల్లె ఉంది
అమ్మో అందరం ఇద్దరు ఇద్దరం ఉన్నోళ్లమే ఉన్నాం నాకు అక్కుంది అక్క పెళ్లయింది ఆ
మా నాక్కూడా చెల్లింది ఇగ తను కూయే ఇప్పుడు డిగ్రీ ఆ థర్డ్ ఇయర్
అవునా ఇంకేమి ఇగ నీది అయిపోంగానే వత్త
కుంట చదువుకుంటాదండి
అవును ఆమె పనే బాగుందిగా ఏం చేస్తాది
ఏ ఆరోగ్యది ఉంటే అది చేస్తాది అంటే గా ఆరోగ్య శ్రీది ఉంటాయి కదా అవి ఆన్లైన్ చేయాలి హాస్పిటల్స్‌లో
అవునా ఏ గ్రూప్ తీసుకుంది
తను బీకామే.
బీకామా.
ఉమ్.
ఉహూ మరి ఎంత ఇస్తారు ఆమెకి.
ప్రజెంట్ అయితే టెన్ ఇస్తున్నండి.
ఉమ్ బానే ఉంది ఇంట్లా కొంచెం ఖర్చుల మందం.
ఉమ్ ఇంకా తనకి ఈగ సరిపోర్ది.
ఉమ్ ఇంకా మీముల్నీ తిడతారు ఇగ అందరు.
ఆహ్.
మనవానే.
ఎవరిని నన్న.
నిన్ను తిడతారా.
ఆహ్ ఎందుకు ఏమన్నారు.
నువ్వు ఇంటి దగ్గర ఉంటావు చెల్లె జాబ్ చెస్తుంది అన్నరా.
అలా ఏముండదండి మా ఇంట్లో.
ఆహ్. ఏమన్నా అడుక్కుంటార డబ్బులు మరి మీరు.
నేనా ఆహ్ ఏమైనా అవసరం అంటే అడు ఆహ్ తీసుకుంటా తాను కొన్ని ఇస్తాదనుమాట అట్లేముండదు.
అంటే కొంతమంది ఉంటారు కదా నేను చేసుకుంటాను కదా అని. సర్లే కాని ఫస్ట్ గురగడ జరుగుతుంది కదా అట్లా.
ఆహ్ అట్లా మాకైతే అట్లా ఏముండదు. తాను తెచ్చి శాలరీ నాకే ఇస్తది.
మంచిదే మీ చెల్లె పోయిందా మరి ఈ రోజు.
ఆహ్ వెళ్ళింది తాను ఇంట్లో ఉండదండి.
ఉహూ.
అ
తిన్నారా మరి అందరు.
ఎంటి.
తిన్నారా అన్నాం అందరు.
ఆహ్ అప్పుడే తిన్నాం ఉమ్.
టిఫిన్ గిట్లా ఏం చేసుకోవాలే.
టిఫిన్ చేస్తారు గానీ ఇగ ఈరోజు కొంచెం. అంటే ఇంట్లో పని ఎక్కువ ఉంటది కాబట్టి ఈరోజు చేయలేదు. యాక్చువల్లీ డైలీ అయితే చేస్తా. ఆహ్ ఫ్రైడే కాబట్టి ఇంట్లో ఇక మొత్తం. చాలా వర్క్ ఉంటది కదా ఉమ్.
కడగడం చేయ
ఆహ్ అందుకోసమే
ఉమ్. ఇంకా ఏం చేస్తారు రోజు.
నేనైతే కా ఖాళీగానే ఉంటా మొబైల్ చూసుకుంటూ.
ఉహూ వర్షం పడుతుందా మరి.
వర్షం అయితే నైట్ పడ్డది వర్షం ఇప్పుడైతే ఇగ. ఏం లేదు కొంచెం లైట్గా ఎండ లె ఎండలాగ వచ్చింది.
మా దగ్గర మొత్తం చల్లగానే ఉంది ఇంకా ఎండ కూడా రాలే
ఉహు నైట్ అయితే వర్షం వచ్చింది.
ఇడ కూడా కొంచెం అట్ల అట్ల వచ్చింది కాని బాగా పడట్లేదు కదా వర్షాలు. ఇయారు అసలుకు ఎక్కువ వాడనే వాడట్లే
నైట్ అయితే బానే పడ్డది డైలీ వస్తూనే ఉంది వర్షం అంతే
మా సైడ్ రావట్లేదు అసలు
ఆహ
ఏ ఉత్తి ఉత్తి వత్తాన్ని పోతాంది తుప్పు తుప్పురుగా పడుతుంది పోతుంది.
అవునా ఇటు అయితే బానే అంటే వచ్చిన ఒక వన్ అవర్ అయినా అంటే పెద్ద అవషము ఉంటుంది కదా అట్లా వస్తుంది వన్ అవర్ అట్లేగా ఏం అట్లయి ఇట్గా చినుకులు అట్లా కాకుండా వస్తుందిగా
ఎండాకాలం కంటే ఎక్కువ ఎండ ఇప్పుడే కొడుతుంది.
హహ మా బోయిస్ సారి ఇత్తను ఇంద కాలం అయితే మస్తు అంటే చాలా ఎండలు ఘోరంగా కొడుతున్నాయ్
మస్తు కొట్టిన ఎండాకాలంలో హ జబయ్ అదేలేదు పరిస్థితి లేద ఎండకాలంలో
ఉ
ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి రావడంగానే ఎండాకాలంలో ఫార్టీ ఫైవ్ టెన్ స్ ఎయిట్ అయిందంటే అసలు మస్తు అండ
అవును ఎయిట్ అయితే ఫుల్ ఎండ అసలు
ఇప్పుడు సమయంమద ఉంటంది ఇగ హ చల్లబడే వారికి
మళ్ళీ అది వేది గాలిలాగా రావడం
ఆ
ఫుల్లు చికాగా ఎండఎస్
ఎటన్నా పోతారా మరా మీరు ఏమన్నా దేవులు చుడానీకు ఆటో ఇటో
ఆ అంటే ఉ వెళ్దా అండి అంటే అప్పుడుప్పుడు వెళ్తా ఎంత ఎక్కువ అ ఉ దేవుడి దగ్గర అట్లా అంటే మేము దరగాలకు వెళ్తాం అండి.
అవునా ముస్లిమ్స మీరు
అవును
ఉహు
వెళ్తా అంటే ఇటు సైడ్ అన్నం దరగ ఉంటది కదా
ఆ తెలుసు తెలుసు దగ్గరనా మీకు అది, మీకు దగ్గరనా? దూరమా?
ఇక్కడ నుంచి టూ అవర్స్ అయిన పట్టుది మాకు
అవును మది అటు సైడే
అవునా
హమ్
ఇంకా వరంగల్ అట్ట వరంగల్ లో దరగాలు ఉంటే అటు వెళ్తా
అవునా
ఇంకా వేరే సైడ్ గుడా ఉన్నాయ్ వెళ్తా కానీ ఇగా అది కొంచెం బడ్జెట్ ఎక్కువా ఆ ఉంటది ఇగ అప్పుడు వన్ ఇయర్ కి అట్ల వెళ్తాం ఇట్టే ఇటే దగ్గర్లో అయితే వెళ్తనే ఉంటం టైమ్ దొరికినప్పు
బానే అడుగుతర్ డబ్బులు
ఊహూ
చి ఆయన ఇప్పుడు గుళ్లలో చిన్న వాటి డా డబ్బులు అడుగుతనే ఉన్నారు
ఆవును
ఎక్కడ వొయినా డబ్బు డబ్బు డబ్బు అంటాను
అంతే ఇటూ ఉమ్ చెన్నై లో కూడా ఒక దారగా ఉందీ ఆ అటు గుడా వెళ్తాం ఇటు నాగ్పూరు అట్ సైడ్ గూడ వెళ్తం
అవునా
ఆక్చువల్లీ ఎవ్రీ ఇయరు నెల్లూరుకిి గుడా వెళ్తం మేమ్ కానీ ఈ ఇయర్ వెళ్ళలేదండి ఇగా
మీ దాంట్లో ఏ పండుగ అంటే ఇష్టం మీక్ మరి
నాకైతే ఇగ రంజానే
రంజానా
అవును అది కొంజెం పెద్ అయింతే ఉమ్ రంజాన్ పండగకే ఎక్కువ ఏమంటరు అదిమ్ అంటే థర్టీ వన్ మంత్ మొత్తం మాకు ఇగా స్పెషలే ఇగా
ఆహా
వన్ మంత్ ఫాస్టింగ్ ఉండీ ఇగా ఆ ఆ పండగ స్పెష్షల్ గా
మీరు ఉంటరా ఫాస్టింగ్
ఉంటా అండి నేను
ఊహు
నేనూ మాక్సిమం ట్వంటీ ఫోర్ ఉంటా
ఆహా
కొందమంది ఉండరు కొందమంది ఇగ ఆకలికి తట్టుకోలేక ఉండరు కొంతమంది ఇగా థర్టీ గూడా ఉంటరు
ఊ మీరు ఉంటరు అయితే ఇంకేం మీకు
నేనైతే ట్వంటీ ఫోర్ అట్లా ఉంటా
అవునా
ఊ
హూ